ఆ బాగున్నాం మీరు బాగున్నారా
హలో
ఆ చెప్పండి
ఆ ఏం చేస్తున్నారు
ఏంలే కొంచెం వర్క్ ఉంటే చూసుకుంటున్నా
ఉమ్మ్ హు ఏం ఏం ఏం లేదు ఇట్లనే ఖాళీగానే ఉన్నాం
ఉమ్మ్
తిన్నారా
ఆ తిన్నాం మీరు బా మీరు తిన్నారా
ఆ తిన్నాం ఫాస్టింగ్ ఉన్నామండి మేము మార్నింగ్ లేసి తిని
ఆహా ఆహా
ఉమ్మ్
ఇంకేంటి విశేషాలు చెప్పాలండి ఇంట్లో అందరు బాగున్నారా అందరూ బాగు న్నారు మీ ఇంట్లో
ఉమ్మ్ అందరు బాగున్నాడు
ఉమ్మ్ ఏంటంటే ఈ మధ్య అసలు కాలే చేయటం లేదు
ఆ ఏం లేదండి కాలేజ్ కి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాను
ఈరోజు లేదా కాలేజ్
ఆహా ఈరోజు లేదు ఈరోజు సెకెండ్ సాటర్డే
ఆహా సెకెండ్ సాటర్డే కూడా కాలేజ్ ఉండదా
ఆహా కాలేజ్ ఉండదండి సెకెండ్ సాటర్డే అం అంటే ఫస్ట్ సాటర్డే థర్డ్ సాటర్డే హాఫ్ డే ఉంటుంది సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుంది ఫోర్త్ సాటర్డే ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఉ
అంటే ఇప్పుడు సెకండ్ సాటర్డే ఆన్లైన్ క్లాసెస్ ఉండవా మీకు జస్ట్ ఫోర్త్ సాటర్డే మాత్రమే ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయా
సెకండ్ సాటర్డే హాలిడే
మా కాలేజ్ లో అన్ని డేసు కాలేజ్ ఉంటాయండి సండే ఎక్సెప్ట్ సండే మండే టూ సాటర్డే పోల్సిందే
ఉ చాలా స్ట్రీట మీ కాలేజ్
అవును చాల స్ట్రిక్ట్
ఇంకా ఇయర్ కంప్లీట్ అయిపోతుందా మీది
ఏమో చూడాలండి డిపెండ్స్ ఆన్ ద పేపర్ అనమాట
అంటే పేపర్ సబ్మిట్ కాకపోతే జర్నల్ సబ్మిట్ కాకపోతే కంప్లీట్ అవ్వదా
అవుదు ఎక్స్టెండ్ అయితుంది
ఎవరండి మీకు చెప్పింది ఎట్లని
నాకు అడియానండి నేను సార్ ని సార్ ని అడిగింటే సార్ చెప్పారు కంప్లీట్ అయిన వాళ్ళవి ఆక్సెప్టెన్స్ వచ్చిన వాళ్ళకి రివ్యూ కండక్ట్ చేస్తారంట లేని వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తారంట
ఎవరు మీ హెచ్చోడినా
అవును
కొత్త హెచ్వోడి నా పాత హెచ్వోడి నా
మీకెట్లా తెలిసింది కొ
మీరే కదా మీరే కదా అండి నేనే చెప్పింది
నేను చెప్పాన ఆహా లేదండి మాక్కొక్కటే హెచ్వోడి మారలేదు ఇంకా
అవునా
అ
ఉ ఇంకేమండి మీరు మీకెమైన్నా ఇంట్రెస్ట్ ఉందా టెరెస్ గార్డెన్ లో ఇంట్లా ప్లాంట్స్ ఏమైన చెట్ పెట్టేకి
ఇప్పుడు ఉన్నిందండి ఇప్పుడు అంత లేదు
ఎందుకండి ఎట్లా ఇష్టం లేదా మొక్కలు పెట్టడం
ఇష్టమే బట్ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు ఇంటరెస్టంత ఫోకసంత మారిపోయింది
వాటికి రోజు నీళ్ళు పోయాలంటే కొంచెం కష్టమా ఆమెకి
లేదు లేదండి ఐ లవ్ టు ప్లాంట్ వాటర్స్
వోటర్ది ప్లాంటా
వాటర్ దు ఏదోకటి లేండి
ఆ
అ
హా నాకు ఇక్కడ దగ్గరలో నర్సరీస్ ఏమైనా ఉంటే పోయి తెచ్చుకుందామంటే అసలు నేను ఎంత హైలైట్ చెప్తన్నారు వాళ్ళు ప్లాంట్స్
ఏం చెప్తన్నాడు స్ట్రక్ అయింది మీ వాయిస్
చానా హైలైట్ చెప్తన్నారు నర్సరీకి పోయి అడుగుతే డి
అంటే మొత్తం అంతా పెద్ చాలంటే అది చాలా కష్టం అండి ఆ టెర్రస్ గార్డెన్ అం అంటె అన్ని తీసుకుని వచ్చుకోల
ఉమ్ ఏదో మన బడ్జెట్ లో ఉండేదింతా చేసుకుంటాన్నా ఇప్పుడై తే ప్రస్తుతానికి
అంటే ఇంటి ముందరో లేకుంటే పక్కన ప్లేస్ ఉంటే అక్కడ ఆటోమేటిక్ గా సా అవైలబుల్ గా ఉంటుంది కదండీ అప్పుడు చడానికి ఈజీగా ఉంటుంది, టెరస్ అంటే కింద నుంచి మళ్ళీ పైకి మోసుకుని పోవాల
అవును అది చాలా కష్టం అట్లాని అసలు చనా ఏంటది గ్రో బ్యాగస్ అన్ని సైడ్కు ఉన్నాయి
ఉమ్ ఎక్కడ పర్చేస్ చేస్తారు అండి మీరు గ్రో బ్యాగ్స్
మేమ ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నామండి
చ క్వాలిటీ
ఆ బానే వచ్చాయి
ఇ మరి సాయిల్ సాయిల్ దొరుకుతుందా మీకు
సాయిల్ ఏమో దొరుకుతుంది దాన్ని మోసుకొని రావాల కదా కింద నుంచి పై వరకు
ఆహా మీకు అదే బాధ
ఏమండి
మీక్కూడా అదే బాధన అంటున్నా
ఉమ్ అవునండి ఎవరు హెల్ప్ చేయ్యరు ఒకదాన్ని ఎట్లా చేసుకునేది ఇంట్లో ఉన్నారూ కాని చెప్తే చెప్ తే అడుక్కుంటే వాళ్ళ కాలు పడుకుంటే మన వస్తారు
ఉహు ఉ మీరు ఏమేం ప్లాన్స్ పెట్టిన్నారు ముందు నేనా
ఉ
స్క్రాచ్ నుంచి పెట్టిన్నానండి విత్ సీడ్స్ ఉమ్ దాని తర్వాత పప్పాయ చెట్టు పెట్టిన పప్పయన పప్పాయ లేదు లెండి పప్పాయ లేదు లెండి ఇది గువా చెట్టు పెట్టున్న మళ్ళీ ఆ చిల్లీ చెట్లు పెట్టున్నా పుదీనా, కొరియండర్ ఇది చెట్టు నిందంటే చామంతి చెట్ టు చామంతి పూలచెట్టు ఆ అంతే ఇంకా మర్చిపోయిన నేను ఆ అంతే అనుకుంటు లిల్లి కూడా ఉండింది ఆ లిల్లి, కనకాంబరాలు
ఉమ్మ్
మీరండి మీరు ఉ ఉందా మీ ఇంట్లో టెర్రస్ గార్డెన్
ఆ ఉందండి మేమేం ఏం పెట్నామంటే టొబా రెండు చెట్లు పెట్టినాం, చిల్లి చెట్లు పెట్టినాం, బ్రింజాల్ చెట్టు అంటే బ్రింజా జల్ మొక్కలు ఉంది, కరివేపాకు ఉంది, ఇంకొచ్చి గోరింటాకు గాకు ఉంది, కొత్తిమీర ఉంది, పుదీనా ఉంది ఇంకా ఈయ గుర్రంమొగ్గులపువ్వులు అంటారు కదా అది ఉంది ఇంకా కాఫ్, కోల్డ్ అయినప్పుడు అది ఆకు తింటారు చూడండి ఆ ఆకు ఉంది.
సిన
మ్
కోల్డ్ అయ్యేటప్పుడు ఒక ఆకు తింటారు లెండి అలెగానా చేస్తారు దాన్ని ఆ వమేమో
ఉ చెట్టు పేరు కూడా తెలియకుండా పెంచేస్తున్నారా అండి మీరు
ఉమ్ అవునండి ఇంకా చ్చి అలోవెరా ఉంది
అలోవెరాతో మీరు కర్రీ చేస్తారా
లేదండి కర్రీ ఏం చేయం
చేసుకొని తింటే మంచిది అంటా కాదా మీరు ఎప్పుడయినా ట్రై చేసారా మా ఇంట్లో లేదండి అలోవెరా చెట్టు
ఉహు
ఆహా మేం చేయమండి కానీ కొంతమంది పచ్చిగా అట్లే తింటారు అవునవును ఆ పింపుల్స్ అవన్నీ వెళ్లేకి
ఏమండి
అలా తింటే పింపుల్స్ పోతాయి అంటున్నా
తింటేనా
ఓహో ఇంకొచ్చి అది ఎందుకు కలబందా బయట కడతారు ఎందుకు ఈ గలు ఏం రాకుండా ఏమో ఎందో ఎందుకో కడతారు బయట
అది ఇవి ఉంటాయి కాదండి
మస్కిటోస్ ఆ లిజడ్స్ ఆ
రాకుండా
ఓహో మీ ఇంట్లో కట్ట కట్నారా ముందు ఎప్పుడన్నా
ట్టారండి
ఉహు అది ఇంగా వెజిటేబుల్స్ అన్న అదే ఇంకా వెజిటేబుల్స్ అన్నా మనం గ్రో చేసుకుంటే ఫ్రెష్ గా కోసుకొని తినొచ్చు కదా మనం ఎ మెంతాకు పాలకురాకు ఫ్రెష్ గా కోసుకొని బోండాలంట పప్పు అంట
పాపంటా మెంతాకు అంత ఉంటే వేస్తారు ఇంట్లో ఉంటాయి కాబట్టి మెంతి పాలకూర సీడ్స్ ఏడ ఉంటాయండి
పాలకూర సీడ్స్ కూడా ఉంటాయండి మనం బయట పర్చెస్ చేసుకోవాలాకానీ మేమ ఏం చేసామ్
తీసుకోవాలా
మేము ఏం చేసినామంటే బజార్ నుంచి తెచ్చిన పాలకూరకు ఆకు తీసేసి దానికి రూట్స్ ఉంటే అవి నాటింటి వచ్చింది
ఆ వెరీ గుడ్ ఐడియా అండి నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తా హమ్ కంపల్సరీగా ట్రై చేయండి హుమ్
మార్నింగ్ వచ్చి ఏం తిన్న అంటే లెమన్ రైస్ తిన్నానండి లెమన్ రైసు చికెన్ కర్రీ
ఇంకా మీరేం తిన్నాడు నేనా నేను దోశ తిన్నా అండి
ఆ అంతా మార్నింగ్ అంటే ఫాస్టింగ్ ఉన్నారా మీరు
అవును ఉన్న అండి ఉన్నా
అంతా మార్నింగ్ మార్నింగే లేదు దోశ చేసిననామె ఇంట్లో వాళ్ళు చనా గ్రేట్ అండి
థ్యాంక్ యూ అండి
మీరే చేసారా మీ అమ్మ చేసారా
ఆ మీనే చేసారంండి
మీ మమ్మీ చెప్పు మీ మమ్మీకి నేను కాంప్లిమెంట్ ఇచ్చింది మీకు కాదు
నేను మా మమ్మీ తరపు నుంచి థ్యాంక్ యూ చెప్ాను తండి సరే అండి ఇంట్లో అందరు బాగుంటారు కదా అందరు బాగున్నారండి
సరే అండి అయితే ఉంటాను ఇంకా
బైక్
బాయ్